హలో
హయ్ హలో బాగున్నాం మీరు బాగున్నారా వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఏం లేదు ఆ
రండి ఒంట పన అయిపోయిందా
వేది కాలేదు ఇంకా సోరకాయయితో అప్పలు చేస్త తున్నావ్
ఈ టైం నా
ఆ అవును
ఇంతలే ఎట్టైందండి
సాయంత్రం నుంచి మొదలేసినా కానీ ఇంకా అయిపోవలే కొంచెం ఎక్కువ చేసేసరికి
ఉ అయితే ఈవనింగ్ కాగానే ఏయ్యో స్నాక్ చేసుకొని తింటారేమో
చేసుకొని తినడానికి పిల్లల కోసం
డైలీ చేస్తారా ఏదో ఒకటి ఇప్పుడేనా
డైలీ చేయము ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్
ఆహ టిఫిన్ ఎస్త సరే మార్నింగ్
చేస్తా మీరు చేస్తారా
డైలీనా ఎప్పుడు ఒకసారి
డైలీ ఒక్కడో ఎప్పుడో ఒకసారి పిల్లలు ఏమన్నా తినకుండాన్నా ఉన్నప్పుడు
అంతే నేను కూడా అంతే చేస్తా పోద్ద ప్ర క్క
అవు ఏమనా స్నాక్స్ చేస్తారా
అ అప్పుడప్పుడు సర్వప్ప మొక్కజొన్న గరెలు ఆ లంచ్ కు స్నాక్స్ పాపడాలు వడియాలు ఎ గమలేెట్ అ అవి జేష పెడతా
ఇష్టం కద ఇంట అమ్మి వాళ్ల్
ఆ కొంచెం స్కూల్ పోతానే కానిసి పెద్ద బాబు కొంచెం మంచిిన తింటాండు కర్రీ అయినా ఇక చిన్న బాబుకి ఇగ ఇక తిరుకుండా తిప్పుకుండా పెట్ ంద ఆయనకు
ఇ వాడు కొంచెం చిన్నాడు కదా మా పిల్లలు సతాయించడే ఏదైనా సతాయించడే
ఇద్దార అంతేనా
ఒక స్పైసీ స్పైసీ ఫుడ్స్ తప్ప ఏదైనా సతా యిస్తాడు మా పెద్దోడు
అయితే స్పైసీ కావాలి మనకి ఎప్పుడు
స్పైసీ కావాలి
ఇంట్లోనే చేస్త పెట్టోచ్చు గ అట్లా స్పైసీస్ ఫుడ్స్
ఇంట్లోనే చేస్తా బిర్యానీ ఫ్రైడ్ రైస్ స చారు ఎగ్గ రైస్ అట్లా గావాలి
అదే ఎక్కువ జంక్ ఫుడ్ లెక్క ఫాస్ట్ ఫుడ్ టైప్లా
ఆ అవును ఫాస్ట్ ఫుడ్ లాగా చేసి పెట్టాలి ఇ వాడికి చికెను
మ్
మంది
మా పిల్లడు ఆయన ఎక్కువ నాన్ వెెజ్ తింటాడు ఫిష్ వచ్చి తిన మన్న ఎగ్ అసలే పోదు పాల్ అసలే పోవ అయనకు ఆ
పాలు తాగుతాడు మా పెద్ధోడు తాగుతాడు పాలు
అసలే తాగడు పెద్దాయాన
మావోడికి పాలు తాగుతాడు అన్నం దినక పోయినా పాలు తాగుతాడు
తాగుతాడు పాలని పెద్ద ఆయనకుా కలర్ చూస్తేనే ఆయనకు చిరాకు వైట్ కలర్ చూస్తేనే
హ
మ్ అందులో కూడ బూస్ట్ అన్న ఏదన్న హార్లిక్స్ ఉంది అన్న ఏదేతే కష్ట కష్టంగా తాగుతాడు కొంచెం మీగడ దాట్టినా క
నో మీగడ అసలుకి దాటిద్ ఓ రోజు వడ కట్టేసి రోజు వడగట్టి పోయాల్సిందే
మ్
ఇంకా షాపింగ్ చేసారా ఫెస్ట్
ఆ ఆ చేసినామం డి మొన్ననే టూ శారీస్ తీసుకున్నాను నేను మ్ ఆ శారీస్ మంచినే ఉన్నాయి కాటం లో నండి
బ్లౌజ్ పీస్
మ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కాసంలో తీసుకున్నాను వర్క్ బ్లౌజు శారీస్ వచ్చేసి తీసుకున్నాను
ఎంత పడింది
అవా ఒక్కసారి థౌజండ్ రూ పీస్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ పడ్డది మ్ థౌసండ్ రూపీస్ శారీ కి వర్క్ బ్లౌజ్ చేయించుకునా
వర్క్ బ్లౌజ్ వేయించుకున్నారా ఆ
వాళ్ల బిడ్డకి చే ఇది మూడ్ మూడు జతలు తీసుకున్నా
ఇద్దరికి తీసుకున్నారు షాపింగ్ అయ్ అయిపోయింది
ఆ ఇంకా తీస్కోలే
చెయ్యాలి తీసుకోలేదు మీరే తీసుకుంటారా మీ హస్బెండ్ తీసుకుంటాడా
హ్మ్ ఇద్దరం కలిసి
మీ అమ్మ వాల్ ఇస్త్ సర్నా
ఇద్దరం కలిసి వెళ్లి తీసుకున్నాము
ఫెస్టివల్ కి మనీ మీ మమ్మీ వాళ్ళు ఇస్తారా. మీ హస్బెం
అ దసరాకు దసరాకు పేద ఫెస్టివల్కు మామ్మీ వాలే చిన్న చిన్నవాటికి ఈనే హ్మ్ మ్ పెద్దవాటికైతేనే అమ్మ వాళ్లు ఆ మీరు
మేము అంతే
హ్మ్ హు
పెద్ద ఫ ఫంక్షన్స్కి బర్త్డే స్కి
ఉమ్ వాటన్నికి మీరు పెట్టుకుంటారు మ్ చిన్న చిన్న వాటికి మీర్ తీసుకుంటార వాటికి వాల్ ఇస్తారా
పెద్దవాటికి వాళ్ళు ఇస్తారు మేము ఇంకా షాపింగ్ చేయలేదు. చెయాలి ఇప్పుడు ఉగాదికి
హ్మ్ హు కూర్గాయల మార్కెట్కి వేళ్తారా మీరు మధ్య లోకి హ్మ్ నేను హ్మ్ మొన్న వెళ్ళిన వెళ్ళినప్పుడు కూరగాయల రేటు చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కదా
అవునమన్న హోలీ ముందు కొంచెం తక్కువనే ఉంది
కానీ ఇప్పుడు బాగానే రేట్లు ఉన్నాయి కూరగాయలకు ఒక టమాటా కూడాట చీప్ గా దొరుకుతుంది అంతే
టమాటా ట్వంటీ రూపీస్కి త్రీ కేజీస్ ఇచ్చారు మ నిన్న నిన్న ట్యూస్డే అ నేను ట్యూస్డే రోజు ఫిఫ్టీ రూపీస్కి త్రీ కేజెస్
ఉమ్ అదే
ఉమ్ ఏవైనా థర్టీ రూపీస్కు ఆ కేజీ థర్టీ రూపీస్ ఏ ఏ కూరకాయలుయినా బెండకాయ కాకరకాయ అవును హాఫ్ కేజీ థర్టీ రూపీస్కి బెండకాయ అవును ఇప్పుడు లేదు
ములక్కయ ఒక్కటి ట్వంటీ రూపీస్ అంటా
ఒక్కటి ట్వంటీ రూపీసు ములక్కయ అడగలేదు నేను మీ చూసాం కాని సొరకాయ మాత్రం ట్వంటీ రూపీస్ ఒకటి వచ్చే ఒకటి ఇచ్చారు
ఆహా మేము సోరకాయ తీసుకోలేదు లే సోరకాయ తీసుకో
స్వీట్ కన్స్ అడుగాతే స స్వీట్ కార్న్స్ హండ్రెడ్ డే రూపీస్కి త్రీ కేజెస్ అన్నారు
ఆహా
స్వీట్ కాన్ అసలి
చిన్న ఉన్నాయి
అవి తీసుకోలేగా అడిగేసి వచ్చాం
ఆమ్
ఏం లేదు పిల్లల్ని పట్టుకోని ఇంటి దగ్గర ఉండడమే అ
ఆహా బట్టలు అన్ని సదుకున్నావా బట్ ఇళ్ళ అన్నడి అంటే మళ్ళీ సద్దుకున్నావా ఆయనకు పాలుపోతలేవంటగా
ఎవరికి
అదే పేరు మేన్ షన్ చేయ్యదు దు బావా
ఆహా లేదు మంచిగానే ఉన్నాడుంట ఇవాళా అన్నీ పోష శమా అవునా అదే ఇదు మంచిగాగా ఉన్నా అంటే కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల షుగర్ ఎక్కువ అయిపోయిందింట వాతావరణం కూడా కొంచెం కూల్గా ఉందిగా మొన్న వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది కదా
హమ్
కాదు వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళరు మ్యారేజ్ లో ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ పడుతుంది కదా వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబుది మ్యారేజ్ తీ ఫోర్ ేస్ అడుతే ఆ పడుతదనే ఇది వీళ్ళు ఇక టైంకి ఫుడ్ పెట్టడానికి వాళ్ళ అల్లుడి పెట్టమంటే కొంచెం టైంకి ఇవ్వడు తెచ్చ పెట్టి సిక్స్ అ ఒకటే రోజు తినేసిండంట
ఉయ్యమగ అన్నిట్లా తిన్నాడు ఆకలిక
ఆ షుగర్ ఎక్కువ అయిపోయింది
అసలు లేస్తలేడాంటగా బెడ్ క ఏ బెడ్ని పడు
లే మోసబు వస్తున్నారంట మస వస్తన్నా డా వాళ్ళ జష స సర మావల్ వల్ పోయి సూ ాలూక రోజుల కూడా
అంతతే
ఏ
పాాలవోతులే వంటే బట్టలన్నని ముట్టుకోకు సర్ద్దకు అన్ని ఏడి ఆడ పెట్టుకో తొత్త్తట్టుంది చేసి అంటాడి
అ ఏ ఓకే అదేం లేదు ఇంకా ఒకటి త్రీ మంత్స్ ఉంటడు
హుమ్ హు
వాళ్ళ అందుకే వాళ్ళ బాబు మ్యారేజ్ చేయ్యాలని
హుమ్
వలా బాబు మ్యారేజ్ అనేసి ఆ తొందర్ తొందర్ చేస్ కాదుగాని ఆయన మొన్న
హుమ్
మొన్ననే చాలా ఎక్కువయిపోయింది హాఫ్ కేజీ మి క్షరు సిక్స్ హండ్రెడ్ ఫ్రూట్స్ అంటా కతం దాన్ని అదని కతం చేసిండు రెండు రోజులలా
హుమ్ నీకు ఎట్లాగు మంచాలునా చెెడ్డర బడ్డ తింటే మోషన్
మీరు వచ్చే వారికీ మళ్ళీ మీరు వచ్చాక తిననిస్తారో లేదో అనేసి మీరు వచ్చే వరకు తినాలనేసి తిన్నడేమో అని నేను అన్నా ఏ మొదలార పెట్ కుర్రడోరవాడు
అంటాన్న మరి దారుణం గన్ని తింటాడా ఎ అయినా గానీ ఆయనకి మళ్ళీ హెల్త్ మంచి లేదన్నప్పుడు
తనిీడు హెల్త్ లో హెల్త్ షుగర్ షుగర్ కొంచెం ఫుడ్ ఎక్కువ అయితేనే పె పోయిద్ది
అవును ఇక అయన ఫ్రూట్స్ తీసుకున్నాడంటే ఇంకా డబుల్ అయినాలే
ఓకే నెక్స్ట్ కాల్ లో కలుద్దాం
ఆ ఓకే బాయ్
బాయ్